హలో మౌరి ఉండ హలో బాగున్నారా అండి మీరు
అ
తిన్నరా అండి ఆ బాగుండండి మీరు అ
ఆ మేము కూడా బాగుంది తిన్నారా ఆ తిన్నాం మీరు
తిన్నానండి
ఈ
ఏంలే అండి ఏం కరండి మీది
మది అంటే బగారా రైస్ చేసి దాంట్లోకి వంకాయ గుత్తి వంకాయ గుత్తి వంకాయ ఫ్రై చేసి అనమాట
తిన్నారండి బాగా
చాలా బాగా తిన్నా అంటే నాకు నచ్చలేదు కాకపోతే రైస్ తో తిన్నా పెరుగు చిక్కటి పెరుగు చెసిరు బాగుంది
అవునా ఇంకేంటండి
ఏం లేదండి మీరు ఏం చదువుతున్నారు
ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి అయిపోయిందండి
అవునా మీ చదువు ఎలా సాగుతుంది
కొనసాగుతుందండి దారి తన్నాై
అదేలా అ మీ ఏమన్న ప్రాబ్లమ్స్ని మ అర్థ అవుతుందిదనే డౌట్స్ ఉంటాయా మీ టీచర్ వాళ్ళతో మాట్లాడతావా అనేసి
మాట్లాడుతానండి ఏం డౌట్స్ లేవు బేసికల్ నాకు ఏం డౌట్స్ రావండి
ఏం డౌట్స్ రావా మీకు ఇష్టమైన సా చెట్
కెమిస్ట్రీ అండి
కెమిస్ట్రీ ఎందు కెమిస్ట్రీ
ఏదో అండి నాకు తెలియదు ఎందుకో కెమిస్ట్రీ అండి నాకు లవ్వండి
ఎందుకండి
ఏమో అండి
ఏమోనా ఎందుకు తెలీదా
తెలియదండి
వెరీ గుడ్ అండి ఇలా ఉంటే మీరు ఎలా అంట మరి
అంటే ఏంటండి అర్థం కాట్లేండి నాంచి
ఇలా అయితే మరి ఫిజిక్స్ సబ్జెక్ట్ ఎలా మ్యాథ్స్ ఎలా ఎలా మెయింటైన్ చేస్తారు మీ స్టడీస్ ని అని అడుగుతున్నాను
అది నేర్చుకుంటే వస్తనే ఉంటయండి.
ఓకే మీ మమ్మీ ఏం కర్రీ చేసింది.
పప్పు చేసిందండి తినబుద్ది కావట్లేదు.
ఎందుకు?
ఊకే తిని తిని బోర్ కొట్టింది అండి.
పప్పునా
ఆ
అవునా మరి ఎ ఎలా తిన్నారు.
ఆ ఏ మమ్మీ తినిపించిందండి తిన్నా తప్పకా.
అయ్యోయ్యో అవునా.
చూసారా అండి.
ఆ చూసాం. చాలా బావున్నారు కదా ఆళ్ళు.
ఆ అవునండి.
రష్మిక అండ్ విజయ్ దేవరకొండ ఆ
మేడ్ ఫర్ ఇచ్ అదర్ అండి.
అవును మేడ్ ఫర్ ఇచ్ అదర్ చాలా బాగుంది. నేను చాలా చాలా రోజులు చూశిన వాళ్ళయి ప్రతి ఒక్క ఈవెంట్ చూశిన వాళ్ళది తెలుసా చాలా బావుంది.
అవునా అండి.
హ్ వాళ్ళా చ్చి అన్ని ట్రెడిషనల్ గా పాత రాజులు ఎట్లా ఉంటరు అలా చేసుకు కున్నరు వాళ్ళవి పెళ్ళిని. హ్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అలా చేసుకున్నారు వాళ్ళు. మస్త్ చేసుకున్నారు, మస్త్ నచ్చింది. ఆమె జూల్ అంటే నగలైనా అతని నగలైనా పెట్టుకునే మెహందీ కాంచి గోరింటాకు కాంచి నాకు చాలా బాగా నచ్చాయి. అన్ని ఓల్డ్ ట్రెడిషనల్గా చేసుకున్నారు వాళ్ళు పాతకాలం లె ఎట్లుంటరు రాజులు అలానే ఏసుకున్నారు వాళ్ళు కూడా. మస్త్ అనిపించింది. ఆ చూన్నికి చాలా అందంగా ఉన్నారు.
రొండు కళ్ళు సరిపోలేదండి చూస్ థ్యాంక్యూ
అవునా.
ఆ తిరుపతి వెళ్లారాండి మీరు.
తిరుపతి ఎళ్ళాను. మా అక్కవాళ్ళు అత్తయ వాళ్ళతో వెళ్ళానండి. ఫస్ట్ టైం చాలా బావుంటుండే తిరుపతి. హ్
ఎంజాయ్ చేశారా అండి? చెప్పండి అండి కొన్ని మూమెంట్స్ మీ మూమెం
ఆ చాలా బాగా ఎంజాయ్ చేసాం తిరుపతిలో. అక్కడ రసం అన్నం చాలా ఇష్టం నాకు, అలాగే నాకు అక్కడ సేవ చేయాలని ఉంటుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సేవ చేయాలి. పాలు కూడా ఇష్టం. ఆ కొన్ని కొన్ని మంచి జ్ఞాపకాలు మిగిలాయి అక్కడ. అక్కడ ప్లేస్ అయితే చాలా బావుంటుంది. ఒక దగ్గర పీస్ఫుల్గా అంటే ప్రశాంతంగా ఉన్నది. అంటే దేవుని దర్శనం అయినంకా పొద్దుగాల మేము అటు హ్ ఛ లడ్డు కోసం అని పోతుంటే ఒక దగ్గర ప్లేస్ లో చాలా బావుంటుండే ఆ ప్లే ఆ స్థలం పీ హుహ్ ప్రశాంతంగా ఉంటుండే.
అవునా అండి.
హ్
మీ ఫేవరెట్ దేవుడు ఎవరండి? నేను ఎళ్ళలేదు. అండి మీ ఫేవరెట్ దేవుడు ఎవరండి
నాకు గణేష్ ఇష్టం అందరిష్టం గణేష్ ఇష్టం వెంకటేశ్వర స్వామి ఇష్టం అందరిష్టం
అవునా అండి మీ పేరెంట్స్ బాగున్నార అండి
ఆ బాగున్నారండి మీ పేరెంట్స్
మ్మ్ బానే ఉన్నారండి
ఇంకేం చేస్తున్నారండి
మీరు చెట్లను పెంచుతరా అండి చెట్లని నాటు టుతరండీ
ట్లను నాటుతాం మీరు నాటుతరా అండి
నాటుతమండి
ఆ ఏ చెట్లు అంటే మీకు చాలా ఇష్టం
రోజు చెట్టంటే మాకు చాలా ఇష్టం అండి
రోస్ ముొక్క అంటారండీ నాకు తెలిసినంతవరకు అయితే
అవునా అండి ఉ
ఇంకా మీకు మీకు ఏ ఫుడ్ అంటే చాలా ఇష్టం
ఫాస్ట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి
వావ్ అండి నాకు చాలా ఇష్టం అండి
అవునా అండి మీరు బిర్యానీ తింటరా అండి
బిర్యానీ తింటాం మా అక్క బిర్యానీ చేస్తది మస్తు చేస్తది
బిర్యానీ ఎలా చేస్తారో చెప్పారా అండి కొంచెం నాకు తెలియదు
ఇ బిర్యానీ చేయడం కానీ మా అక్క చేేస్తే నేను తింటా అనమాట
అవునా తినడం మాత్రమే తెలుసా అండి మీకు దొ
నండి మీక్కుడా అలాగనే అనుకుంటా కదా
అవునండి అందుకే అడుగుతున్నా మిమ్మల్ని మీకైనా తెలుస్తదా అని
మ్మ్ ఇంకా మీకు ఎక్కడ ఏ ప్లేసెస్ కన్నా వెళ్ళారా టూర్స్కి వెళ్ళా వెళ్ళారా మీరు
ఎప్పుడుూ ఎళ్ళలేదండి మా ఫ్యామిలీ వాళ్ళు ఎటు తీసుకెళ్ళలేదు మీరేమైనా వెళ్తే మీ హ్యాపీ మూమెంట్స్ చెప్పండండి
నే నేను కూడా ఎళ్ళలేదు ఎళ్ళింది తిరుపతికి మా కుటుంబంతో మా కాకపోతే మంచి అనుభవాలు అక్కడ ఉన్నాయి ఇంకా వేరే ప్లేసెస్ కి పోవాలని ఉంటాది నాకు కూడాగాని పోలేకపోతున్నాను అంటే ఇంకా మూవీస్ ఏమన్నా చూస్ చూస్తారా మీరు
ఆ చూసానండి మొన్న రాజాసబని కానీ ఇంట్రెస్ట్ లేదని ఏంబటే తీసేస మీరు చూసారా ఏమన్నా మువీస్ ఆ బాగా ఏమండి మీరు చూసారాండి మీరు ఏమన్న మూవీ చూసా సరే అండి
లేదు ఆ ఒక మూవీ చూసినా కానీ మూవీ నే మర్చిపోయినా
ఆహా స్టోరీ చెప్పండి
స్టోరినా
ఉ
స్టోరీ ఒక హీరో హీరోయిన్ అంటారన్నమాట వాళ్ళు జాబ్స్ కోసం అంటే జాబ్స్ కోసం ట్రై చేస్తాంటారు ఇంట్లో వాళ్ళ నాన్న తిడుతనే ఉంటాడు వాళ్ళు ఆయనని జాబ్ రావట్లేదు ఏం రావట్లేదు ఎట్లా అనేసి ఆయన ఏమో నాకు నచ్చిన జాబ్ నేను చేసుకుంటా అక్కడ అనేసి వాళ్ళు తమిళనాడు వస్తారనమాట హీరో అలాగే హీరోయిన్ కూడా నచ్చిన జాబ్ కోసం అనేసి తమిళనాడుకి వస్తాది అంటే హీరోయిన్ కి ఒక వ్యాధి ఉంటది అనమాట డిసీజ్ ఉంటాది అయిన కూడా ఆమె జాబ్ చేత్ అనేసి హమ్ తమిళనాడు వస్తావ్ చెన్నై వస్సవ్ చెన్నైలో ఆమెకి అన్ని సాప్ట్వేరింగ్ సర్చ్ చేస్తా ఉంటది ప్రతి ఒక్క జాబ్ చూస్తాంటాది వస్తాంటాది ఆ విల్ సీ యూ ఐ వాళ్ళు చెప్తారు ఆమెకి ఇంకా జాబ్ రాదు అయితే హీరో ఒక దగ్గర హీరో ఏమో పా పార్ట్ టైమ్ చేస్తాడు అంటే లైక్ ర్యాపిడొ రాపిడో చేశార అనమాట ఆ ఆ రాపిడో చేసుకుంటా ఈ హీరోయిన్ ఒక హాస్టల్ చేంజ్ అయిదాం అనుకున్నప్పుడు హీరో పరిచయం అయితాడు ఇంకా హీరో పరిచయం అయినప్పుడు ఆమె ఇంటి వెళ్దాం అనుకుంటది హాస్టల్ చేంజ్ చేసి అయితే హాస్టల్ అనేది క్లోజ్ అయిపోతాది అప్పటికే రిటర్న్ అయిపోయి క్లోజ్ అయిపోతుది అయితే ఆమెకి ఇంకా హాస్టల్ ఉండడానికి ఉండదు అయితే హీరో ఆ రాపిడో ఆయననే అడిగి నాకు హాస్టల్ ఎతికి పెట్టాలి అనేసి హీరోని అడుగుతాది అనమాట హీరోయిన్
ఉహు
అడిగితే ఆయనే వస్తాడు చేస్తాడు పైసలు ఇస్తా అంటే వస్తాడు అనమాట హీరో వచ్చాక ఆమె పైసలు ఇస్తాది అంత హాస్టల్ చేరితే హాస్టల్ మాత్రం దొరకదు దొరకపోయేసరికి హీ హీరో ఉండే రూమ్ లో ఆ అంటే ఇంట్లో అంటే ఆయన రెంట్ తీసుకున్నాడు అదే ఇంట్లో మీకు ప్లేస్ ఇస్తాను నేను ఎలాగో పైన పడుకుంటాను కాబట్టి మీరు ఈ ప్లే రూమ్ తీసుకోండి అని చెప్పేసి
మీరు చెప్తా అంటే నేనేమ్ మూవీ చూసినట్టు అనిపిస్తుందండి
అవునా థ్యాంక్ యూ అండి
మీ ఫేవరెట్ మూవీ ఏంటి అండి
నా ఫేవరెట్ చాలా ఉంటాయి చాలా ఇష్టం చాలా మూవీస్
అన్ని ఫేవరెటే నా అండి
చము కానీ గుర్తుకోస్తాలేవ్ ఇప్పుడు చెప్పాలంటే
అవునా అండి
మీకండి
నాకు ఊ నాకు నాకు నచ్చింది ఒకటే అండి అర్జున్ రెడ్డి అండ్ యే
అర్జున్ రెడ్డి ఎందుకు ఇష్టమండి మీకు
ఏమో వాడు వాలా బాగా యాక్ట్ చేస్తారండి ఏదో ఒకటి
అవును బాగా యాక్ట్ చేశాన్ నాకు ఇష్టం
మీ ఫేవరెట్ హీరో ఎవరండి
నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు అండి
ఉన్న హీరోయిన్
హీరోయిను సాయి పల్లవి కీర్తి సురేష్ సమాంత రష్మిక
అయినా మీరే ఒక హీర్ హీరోయిని హీరోయిని ఇష్ట పడడమ్ ఎందండి
అది కూడా కరెక్టే అండి చాలా థ్యాంక్ యూ అండి మీర్ పొగిడారు అనుకుంటా నన్ను
అవునా అండి మీకోసం ఒక డైలాగ్ రాసా చెప్పనా అండి
ఆ చెప్పండి
తో బంధాన్ని తెంచుకొని ఇంకొకరికి బందీ అయిన చందమామ మీరు
ఓకే
ఇంకా ఉంది చెప్పన ఇంక్ ఉందండీ
ఆ చెప్పండి
మళ్ళీ రాని పుణమి కోసం ఆరాటగ ఎదురూ చూసే అమావాస్య ను నేనండి
హా హి హి హి థ్యాంక్ యూ అండి బా చెప్పారండి
మీకోసమే రాసా అండి నాకు ఎవరు చెప్పలేదండి నేనే క్రియేట్ చేసుకున్నా అండి ఇపుట్ కి ఇప్
అవునా థ్యాంక్ యూ అండి ఎలా వస్తాయం ఇలాంటి మంచి మంచి ఆలోచనలు మీకు
ఎందుకంటే నేను స్ సిర్ సిర్ సైలంమే గబట్టి అండి
ఓకే ఓకే ఓకే
ఓకే సిరిచందన అంటే చందమామ లాగా ఉంటారు అనేసి చేస్ సిరిచందన అంటున్నారా
అవునండి
చందమామ లాగా ఉంటార్ అంటున్నారా
హా అవునండి నేను చందమామ లాగా ఉంటా అండి
ఊ ఇంకా మీరు ఈ మూవీ చూసారా నువ్ వస్తానంటే నేను వద్దంటనా మూవీ
చూశానండి
ఆ ఎలా ఉంటుంది మీకు ఇష్టమేనా అందులో సిద్ధార్థ వాళ్ళ లవ్ స్టోరీ అయి
అలా నాకు ఒకటి డైలాగ్ ఇష్ ష్టం అండి సంతు సంతు అని పిలుస్ స్తది గా అది ఒక డైలాగే ఇష్టం మీకండి
నాకు ఇష్టం త్రిష ఇష్టం అందులో మం చిగా చేస్తది విలేజ్ టీమ్ ఉంటాది కాబట్టికే నాక్ చాలా ఇష్టం అది సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి ఓకే అండి మరి బాయ్
హు బాయ్